హలో నమస్కారం అండి
ఎలా ఉన్నారండీ మేము చాలా మంచిగా ఉన్నామండి మీర ఎలా ఉన్నారు
మేము మంచిగా ఉన్నామండి
ఆహా
తిన్నారా
తిన్నామండి మీరు
తిన్నామండి
ఆహా
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మా పిల్లోడు ఉంటే వాడిత ఆడుకుంటున్నాను
అవునండి
అవునండి
హమ్ కాదండి
చెప్పండి
ఆ మీకు వర్షం వస్తుందా అండి
మాక్ వర్షం ఏం రాలేదు అండి
అవునా
అవునండి
ఆ మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం అండి
నాక అండి నాకైతే చలికాలం చాలా ఇష్టం అండి
అవునా అండి
మీకు అండి
ఆ నాకి అటు చలికాలం కాదు కానీ ఆప్ ఆ ఇట్లా చూడండండి చెట్లలకు అన్నిటికీ కొత్త ఆకు పడతా ఉంటుంది చూడండండి ఇప్పుడు ఆ పూలు ఆ అ ఎస్ అదే అది ఇష్టమండి స్ప్రింగ్ సీజన్
అవునండి మనకు ఉగాదికి వచ్చిద్ది కదండి
అవునండి
ఆ ఈ రోజు మనం ప్రకృతి గురించి మాట్లాడదామా అండి ప్రకృతి గురించి
తప్పకుండా అండి తప్పకుండా
ఊ చెప్పండి
ఇప్పుడు మీకు ప్రకృతి గురించి అంటే ఆ దాంట్లో కొన్ని ఋతువులు ఉంటాయి కదండండి వసంత ఋతు ఋతువు గ్రీష్మ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, శరద్ ఋతువు.
అవునండి
అని చెప్పేసి చాలా చాలా ఋతువులు ఆరు ఋతువులు ఉంటాయండి మనం చిన్నప్పుడు చచ
అవునండి ఆరు ఋతువులు వసంత ఋతువు గ్రీష్మ ఋతువు శరత్ ఋతువు, శిశిర ఋతువు, హేమంత్ ఋతువు, అన్ని
వర్ష ఋతువు
ఆ వర్సఋతువు మర్చిపోయాను అండి
ఆ నాకైతే వర్ష ఋతువు చాలా ఇష్టం అండి ఇప్పుడు చూడండి వర్ష ఋతువులో ఎట్లాంటే బాగా వెచ్చవచ్చని దుస్తులన్నీ ధరిస్తాము ఇప్పుడు అదే అది తీసుకుంటే ఎండాకాలం అయితే అసలు మనకు చూడండి ఇప్పుడు ఎలా అంటే వేడిగా ఉంటుంది అసలు ఇ లో ఉండాలనిపీదు చల్లచల్లవన్నీ ఏమన్నా పదార్థాలు ఒంటికి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు జ్యూసులు కానీ ఏమన్నా కానీ తీసుకోవాలని పిస్తాదండి మీకేలా ఉంటుందండి మరి
నాకండి నాకి ఇష్టమే అండి కానీ నాకు కీ చలికాలం అనేది చాలా ఇష్టం అండి ఎందుకంటే చల్ల చల్ గున్నిద్దండి ఉద నైట్ అంతా ఉఊ చాలామంది అమ్మాయికి ఎందుకు ఇష్టం అంటే అండి ఇప్పుడు ఈవినింగ్ అవుద్ది సాయంత్రం అవుతుందండి సాయంత్రం అవ్వగానే స్టార్ట్ అవుద్దండి చెలి బయట సో అందుకోసం చాలా మంది చలి అని చెప్పేసి బైటికెళ్ళడం ఆపేస్తారండి అలా ఆపేయడం వల్ల ఇంట్లోనే ఉండిపోతారు ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళ అందరితో కుటుంబ సభ్యులతో చాలా టైం దొరికిద్దండి ఆనందంగా ఉండేకీ అవి ఉండడానికి చాలా మంచిది అందుకు నాకు చాలా ఇష్టం అండి
అవునండి
ఊ
ఉమ్ నాకైతే ఆ ఎండాకాలం ఎందుకు ఇష్టం అంటే అండి ఇప్పుడు చూడండి ఎండాకాలంలో మనం అందరి ఇంట్లో ఉంటాము మంచి మంచి ఐస్ క్రీమ్స్ కూల్డ్రింక్స్సు అట్లాంటివన్నీ తాగుతారండి బేసిక్ గా ఇంకా వేసవి సెలవులు వస్తాయి పిల్లలందరూ బాగ్ ఎంజాయ్ జేస్ తారు అందరూ కలవడం గాని కానివ్వండి బాగా ఆడుకోవచ్ ఛ్ండి
కాదండి కరెక్టే అండి మీరు చెప్పడం కానీ ఐస్ క్రీములు ఈ కూల్ డ్రింక్స్ అనేవి చాలా తగ్గించాలండి ఈ మధ్య ఆరోగ్యాల్ని చాలా చెడగొడుతున్నాయవి అనాడిబుల్
అవునండి
ఆ ఏమంటే తినకూడదండి ఐస్ క్రీమ్లు కూడా అలాగే కూల్ డ్రింక్స్ కూడా అంతే అండి శీతల ద్రవాలు చాలా అంటే మన ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకోగలిగినవయితే చాలా మంచిదండి మన పల్లవయితే బైటవి తాగడం కన్నా మన శీతల పానీయాలు ఇంట్లో చేసుకుండేవయితే చాలా మంచిదండి ఒంటికి మంచిది ఆరోగ్యానికి అందరు ఆనందంగుండచ్చండి
అవునండి
ఆ కానీ దేవుని సృష్టిలో అన్ని ఉండాలి కదండి అన్ని కాలాలు చూడాలి అన్ని అందరూ అనుభవించారు కదండి
అవునండి
ఆ
ఇంకా ఏమిష్టమండి మీకీ
మకాండి నాకీ కొంచెం వర్ష రఋతు అంటేనే కొంచెం ఇష్టం లేదండి ఎందుకంటేన్ ఎందుకంటే అండి ఇప్పుడు వర్షాలోస్తాయండి అది లేకుంటే భూమి గడవదు లేదన్ను కానీ అతివృష్టి అనావృష్టి అంటారు తెలుసా
ఊ తెల్ సండి
అతి అతిృ అనావృష్టి అయితే వర్షాల్ లేక కరువు వస్ తుందండి అతివృష్ణం అవ్వడం వల్ల వర్షాలు ఎక్కువ అయిపోయి పంటలు చెడిపోతాయి ఎలా అయినా గాని పంటలు చెడిపోతాయండి
అవునండి
ఆ చాలా ఇబ్బంది అండి అందుకు వర్షాకాలం అంటే కొంచెం బ రైతులకి కొంచెం చాలా పంట నష్టాలు జరుగుతాయి కదా అని అండి అలా వర్షము ఎక్కువయినా ఇబ్బంది అండి అలా వర్షం రాకపోయినా ఇబ్బంది అండి సరైన క్రమంలో కురిస్తే మాత్రం ఏమి ఇబ్బంది ఉండదండి
మ్మ్ అంతే కాకుండా ఇప్పుడు చూడండండి ఆ ఇప్పుడు వర్షం రావడం వల్ల చెక్ డ్యామ్లు అంటారు లేక్లు అంటారు పాండ్స్ అంటారు అవన్నీ నిండు తాయండి అదే చూసారంటే కొన్ని రోజులకి రైతులకి కొంచెం వాటర్ కూడా ఉండవు వస్తే అంత పెద్ద వర్షం వస్ స్తుంది లేకపోతే అసలు వర్షమే రాదు ఎందుకంటే అదంతా రీజన్ ఏమంటే పొల్యూషన్ అండి ఇప్పుడు చూడండి ఓజోన్ లేయర్ అనేది ఎక్కువ పొల్యూట్ అయిపోయింది అనుకో అసలు వర్షం రాదండి ఇప్పుడు కరోనా వచ్చింది చూసారు మనకి ఒక నాలుగేళ్ల క్రితం కరోనా వచ్చింది అప్పుడు ఎవ్వరూ బయటికి రాలేదు అప్పుడు ఓజోన్ లేయర్ అనేది చాలా క్లీన్ గా ఉండి ఓ ఇంకా బాగా వర్షాలు వచ్చా తర్వాత కొన్ని రోజులకి వర్షాలు ఆగిపోయినాయి అండి
అవునండి ఓజోన్ పొర అప్పుడు చాలా ఆ గి అంటే చాలా మంచిగా తయారైందండి ఈ పొల్యూషన్ ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఓజన్ పొరల్లో చాలా మెరుగుపడిందండి ఆ ఓజోన్ పొరవలే కదండి మనం బతుకున్నాం లేదంటే సూర్యుడి నుంచి వచ్చే ఇవి కిరణాలు మనల్ని ఎప్పుడూ చంపేసేవి డైరెక్ట్ గా మన మీంద పడు తే మనకి అలర్జీలు ఇలాంటివి ఎక్కువైపోయి మనుషులు తట్టుకోలేరండి ఆ ఓజోన్ పొర మనకి ఒక రక్షణ కవచం లాగా అది ఉండడం వల్లే కదండి మనం ఇలా ఉండగలుగుతున్నాం
అదే అండి
మ్మ్
ఇంకా అండి
ఇంకా ఇంతే అండి ఇప్పుడు మనకు ఉగాది గురించి చెప్పాను కదండి మీరు అన్నారు కదా మీకీ ఇలా ఆకులు అన్ని రావడం ఇష్టం అని అప్పుడు చూడండి వసంతకాలం మనకి ఎంత మంచి ది చూడండి అప్పుడుకి అన్ని పోతాయండి చెట్లకుండే ఆకులు అన్ని వెళ్ళిపోయి కొత్త ఆకులు కొత్త చిగుళ్లన్నీ మొలుస్తాయండి అప్పుడు చూడడానికి ఎంత ప్రకృతి అందంగా ఉంటుందో అండి ఎంత అందంగా అంటే ఎంత వర్ణించలేమండి అంత అందంగా దేవుడు సృష్టి చేశాడు
అవునండి
అంత బాగుండిది అప్పుడే కదండి మనకు ఉగాదొచ్చేది
అవునండి
ఆ
ఇంకా చూసుకున్నట్టయితే ఆ ఇప్పుడు చూడండండి ఇదేమి ఆ వర్ష ఋతువులో చాలా మందికి ఆ ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారండి
అవునండి
హ్మ్ వర్ష ఋతువు కొంత నష్టము తెస్తాది, లాభము తెస్తాదండి మనం ఇప్పుడు ప్రకృతి బాగా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా పొల్యూషన్ నుంచి మన ప్రకృతి కాపాడుకోవాలండి. ఇప్పుడు చూడండి పొల్యూషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తున్నాయి. ఆ కాలుష్యం అనేది చాలా ఎఫె చేస్తుందిండి వాటర్ అనేది నీరు కాలుష్యం అని చెప్పి, గాలు కాలుష్యం అని చెప్పేసి
అవునండి
హా సౌండ్ పొల్యూషన్ అని చెప్పేసి
అవునండి అలా అయిపోతున్నాయి ఏం చెయలేమండి ఇప్పుడు ఆదమ్ ముందు జనరేషన్లకి, ఇప్పుడుకి చాలా మారాయండి.
అవునండి
మనమే చేస్తున్నామండి ఎవరో చేయడం లేదు. మనమే చేస్తున్నాం అది కూడా దానికి కూడా బాధ్యలు మనమే అండి.
ఆ
అదే మంచిగా చూసుకుంటే ఇలాంటివన్నీ ఉండవు కదాండి. ఈ ప్లాస్టిక్ వాడడం మాపేయలండి ఈ ప్లాస్టిక్ వాడ కోకుండా పేపర్ బ్యాగ్స్ యూజ్ చేస్తే సగం పొల్యూషన్ భూమికి తగ్గిపోద్దండి.
అవునండి
లేదంటే మనకి ఇప్పు ఇంకా పోయే క ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈవెన్ ఫార్మింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోదండి చాలా వ్యవసాయం కూడా చేసుకోలేరు ఈ భూమి పొల్యూషన్ అయిపోతే సాయిల్ పొల్యూషన్ అయిపోతే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలండి.
అవునండి
అవునండి
ఆ ఇంకా ఇంకా చూడాలంటే ఆ ఆ ఇప్పుడు చాలా దగ్గర డిఫారెస్టేషన్ అని చెప్పి చెట్లు నరికేయటం అది ఇది అని చేస్తా ఉంటారండి మనకి ఆ ఇప్పుడు తోచినంతా మనం చెట్లు నాటాలండి ఎందు కుంటారా చెట్లు అనేది ఆక్సిజన్ మనకి ప్రొడ్యూస్ చేసి మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జార్బ్ చేసుకుంటుందండి. అది పెంచడం పోయి అందరు కొట్టేసి వివిధ రంగాలకి వాడుతున్నారు చెట్ చెట్ల వల్ల ఎన్ని ఉపయోగాలుండి చెట్ల వల్ల చూసారంటే పేపర్లు తయారు చేస్తారు. ఇంకా చెప్పాలంటే వుడ్ను తయారు చేస్తారు.
అయినా చెట్లే కదండి మనకి ఇప్పుడు మనం తిండి ఎలా తింటున్నామో శ్వాస తీసుకోవాలన్నా చెట్లు ఉండడం వల్లే కదండి.
అదే అండి
చాలా అమూల్యమైనవి అండి చాలా కాపాడుకోవాలి మనం లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. ఈ మధ్య ప్రభుత్వాలు కూడా చాలా మంచి ఇనిషియేటివ్లు తీసుకున్నాయండి. చాలా కొత్త కొత్త రూల్స్ పాస్ చేస్తున్నారండి చెట్లు పెంచండి అని ఇలా పెంచితే ఇంత అమౌంట్ అని ఇలా క్రీడలు కూ డ అంతే అండి ఇప్పుడు ఐపిఎల్ జరుగుతున్నప్పుడు ఒక డాట్ బాల్ పడింది అంటే అండి ఐదు వందల చెట్లు నాటుతున్నారండి టాటా వాళ్ళు అది కూడా చాలా మంచిదండి
అవునండి
ఆ ఎంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయితుందండి మనం వదిలే కార్బన్ డై ఆక్సైడ్ అంతా వెళ్లిపోయి మనకి ఆక్సిజన్ వస్తుందండి దానివల్ల ఎంత మంచిదో అండి ఉమ్మ్ కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువ అవ్వడం వల్ల హీట్ పెరిగిపోతుందండి
అవునండి ఉమ్మ్ చు చూసారంటే ఆ ఇప్పుడు చెట్ల వల్ల మనకి ఎన్ని లాభాలండి ఈ గంధపు చెట్లు అంటారు అవి మంచిదండి గంధపునిస్తాయి తర్వాత వాటి నుంచి డోర్లు తయారు చేస్తారు
అవునండి సుగంధ ద్రవ్యాలన్ని చేస్తారాండి
అవునండి సరే అండి మరి అయితే
సరే అండి
ఆ సరే